ఇందాక అదొక హ్యాపీనెస్ తెల్వదు నువ్వు అరిస్తే చ్ చ్అంట చుడు ఆ సరే అను
నాకు రాదు పో
సరే
విసిగి చద్దు
ఆ నా తే ననిన్ను విసిగిస్తే నాకు ఒ సంతోషం వస్తది నిరూమెట్టు కూడా నిన్న విస్ గిస్తద ఇట్లనే
ఏం విసిగిచ్చారు
చీ అక్క అసలు నన్ను హట్‌ చేసింది
ఏంది ఇప్ ప్పుడు
నిన్ను విసిగిచ్చాలే అట్లనే నీకు తెలియట్లేదు
అయితే ఇప్పుడు నేను ఏం చేయ్యాలా
నేను విసిగించాలి సరే ఇప్పుడు నువు విస్ నేను ఏ పని చేస్తే ఇప్పుడు నువ్వు విసుకుంటవు క్క చెప్తే నేను అదే పని చేస్తా
చేయను చెప్పను
చెయావా అంతే నా వీలైతే నాలుగు మాటలు కుదిరితె మ్యాగీ చాల్‌రోజులు అయింది మ్యాగీ తిని ఆకలి అయితుంది మ్యాగీ కావాలి అలాగే కావాలి నాకు
నాకు దోశ కావాలా ఎవరైనా తెచ్చిస్తారా తెచ్చియరు కదా. గుమ్మన ఉండు ఇంగ
ర్దుండాలి ఏముంటే వాటితో సర్దుకోవాలి
మాకు దోస దొరకతాది ఇడా ఎవరు దొరక
ఆ అదే నువ్వు దాంతోనే సర్దుకోవాలి. మళ్ళా నువ్వు కలవరి ఇస్తన అంటే మేం ఏమనాలి నిన్ను అక్క దోశలు దొరకట్లా అదే ఉన్నదాంట్లో సర్దుకోవాలంటే దాని మీనింగ్ అదే ఉన్నదా అనిపిస్తే అక్క కోవాలమ్మా
ఇదేనా మ్మ్ ఏం కాదు కలర్ రాల్ల
ఓనర్ కూడా రావాలి
ముందరేం వద్దు
ఆ అక్కని పింక్ పెట్టమను
ట వస్తున్ మా చెల్లి జెప్తాంది చెప్పు
పెట్టిందా.
పెడతాడు. లే అట్లనా
చూడు నువ్వు. ఏందో మళ్ళా అప్లై చేస్తున్నావ్
ఆ అప్లై చేసాను. స్టైల్డ్ ఆర్ట్ సిఎస్ఎస్ లోనే నా కలర్ ఆప్షన్ లేదు ఇడా బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటది జూడు.
లేదు
లేదా. ఎందుకు లేదు. ఆ కోడ్ రాస్తన్న ఆ పెడతా ఆ ఉండు. హెచ్టిఎంఎల్ గూడా బెట్టల్ల. ఆ వద్దు వద్దు పెట్టొద్దు. ఇబ్బుడు ఏం పె పెట్టాలా వద్దా ఏ కలర్ చెప్పింది. మీ చెల్లెలు. పింక్ అంట బేబి పింక్ వెట్టు. మరి పింక్ అంటే
నేను చెప్పింది బేబీ పింకే.
ఓకేనా
నేను చెప్పింది బేబీ పింకు హ చూడు అట్లా చెప్పిన మాట్ టినాలి
ఆక్కేం వాళ్ళ తమ్ముడు జెప్పిన మాట ఇనద్ లే ఉ పెట్టింది చూపిచ్చింది గూడ హు అది సైడ్ కొచ్చింది లాస్ట్ లో ఆ మధ్యలో హెడ్డింగ్ ఉంది గదా అంతే మిగతా అంతా సేమ్ అంటే మాకు అసైన్మెంట్ జరుగుతాంది అస్సైన్మెంట్ చేస్
అయితే అయితే ఒక మనిషి ఇడ కాల్లో ఉం ఉంది ఆ
నువ్వు కూడా మాట్లాడు తాన్నావ్ గదా
ఎవరు
నువ్వు
ఎప్పుడు
ఇప్పుడు
ఎవరికి
నాకు
నేను ఎప్పుడు చెప్నా
ఇప్పుడు
అసలు ఏం మాట్లాడుతున్నావ్
తెలీదు
నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు చేస్తే
నాకుంది
చేంజ్ లింక్ కలర్ అంట రిమూవ్ అండర్ లైన్ అంట
ఇంకో
ఆడ్ హోవర్ ఎఫెక్ట్ తంట
ఇంగో కలర్ చెప్పాలా
ఇప్పుడేం లేదు మళ్ళీ అడిగినప్పుడు చెప్పు కావాలంటే
స్కై బ్లూ
అరడి పెట్టిన కదా
నావ ఇడ్లు లేకపోతే డీప్ బ్లు డీప్ బ్లూ
అన్ని బ్లూలు ఈడ్లేవ్
లావెండర్ లావెండర్
కావాలన్నప్పుడు చెప్తా అప్పుడు చెప్పు పాప
లావెండర్ పెట్టు
లావెండరా హా అంతి ఆ దొరకింది ఉండు
ఏ బ్లూ మార్ట్ చెప్పు బ్లూ మార్చకు ఇంకొ ఆ లావెండర్ నాకు మళ్ళా స్నాప్ పెట్టు అది మళ్ళానే నేను గూడ చెప్పి మనం చెప్తే కలర్స్ మాముల్గ్ ఉండవ్
అబ్బా
ఉమ్
ఉమ్
ఏన్ందివు
అది యాక్చువల్ గా టైటిల్ కి బడింది
ఏదో ఒ దానికి పడిందా లేదా అది ఇంపాటెంట్
నైస్
కాదు నువ్వు ఎంత ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ సినిమా బాలేదంటవ్
అంటే నాకు అది మ్చ అంటే సాటిస్ఫాక్షన్ లేదు నాకు అంటే ఓజీ అట్లాంటివంతా చూసి నేను అదే నేను బాలేదని చెప్పాలే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పిన నేను
అయనా కూడా ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అట్లా చెప్పకూడదు హిట్ బాగుంది సూపర్ ఉంద అనే చె పాలే వర్
అట్లనే చెప్తా నేను వేరే వాళ్ళకు కానీ నీకు మాత్రం అట్ల చెప్పిన అంతేలే
టుబోతంది నేను ఇంటికి వెళ్తాను నాకు చికెన్ కావాలి అమ్మమ్మ కావాలి గోంగూర్ చికెన్ కావాలి అమ్మమ్మ చేసేది
నాకు నోరు ఊరుతాంది ను నాకు నాకు చెప్పద్దు
విత్ చికెన్ ఫ్రై విత్ చి కెన్ ఫ్రై కర్డ్ హా ఈరోజు రసం పెట్టారు చాలా కారంఉంది అసలు నచ్చలేదు రసం నాకు ఈరోజు
నాకు కావాల్ల అ రాస్ సమూ
పట్టదు కానీ బాలేదు ఆలు కర్రీ ఆ క్యాబేజ్ కర్రీ బాగుంది అది చాల్ నచ్చింది ఇంకా మజ్జిగ తాగ రెండు గ్లాసు అసలు మజ్జిగయితే లీటలు లీటళ్లు తాగుతా రా రోజుకి
ఏవుంది
ఎప్పుడు మజ్జిగ తాగని దాని కూడా మజ్జిగ తాగుతున్న ఎప్పుడు మిక్సర్ తినను దాని కూడా మిక్సర్ తింటున్న అసలు హాట్ టచ్ త దాన్ని హాట్ కూర్చొని తింటన్నా
ఉమ్ అది ఇట్లా హాస్టల్ మార్చేసది
అదే అదే లాస్ట్కి రసం కూడా తింటన్నా ఇంట్లో అసలు నోట్లో కూడా పెట్టను దాన్ని రసం తింటాన్న